హలో
ఏం జేత్తానా
ఏం లేదు మీరేం జేత్తాల్లు
ఏం ఉంది ఖాలి ఇంటికాన్నే
ఊ నేను కూడ గంతే ఖాళీ ఇంటికానే ఉంటాను
ఊ ఏముంది ఇంట్లో పని చేసుకునుడు నేను ఖాళీగా ఉండుడు
ఉమ్
జాబుకి పోదామన్నా గానీ స్టడీ లేదనుడు
ఓ స్టడీ నువ్వేం జదివి నీది ఏమైపోయింది స్టడీ
డిగ్రీ
డిగ్రీ చేసినా కానీ డిగ్రీకి అసలు
వాల్యూయే లేదు
డిగ్రీ చేసినా కూడా డిగ్రీయేనా దీనికి ఏమొత్తది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని అడుగుతాళ్ళు అసలు ఏదన్నా చేద్దాంమంటే దానికి టైమింగ్స్ సెట్ అయిత లేవు. నైటు డ్యూటీలటా అట్లా ఇట్లా అంటాళ్ళు యా
దీ డ్యూటీకిి తగ్గట్టు శాలరీ లేదు
లేదు అస్సలు
ఎంతో మంది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అవి ఇవి రాసి
ఉమ్
లు వ్యవసాయం చేసుకుంటారు
వ్యవసాయం చేసుకుంటాళ్ళు ఖాళీగా ఉంటాళ్ళు ఏ పీజీలు బి ఎం బీ ఏ లు ఇవి డిగ్రీలు ఇవన్నీ చేసినోళ్ళు కూడా ఎంతో మంది ఖాళీగ ఉంటాళ్ళు
హ్మ్
ఏమైనా పోస్టులు పడితే దానికి ఎంతో మంది పోటీ ఉంటాళ్ళు
ఒక్క పోటుకు వేలల్లా
వేల మందిలో ఒక్కరికి ఇద్దరికి వచ్చేది కూడా అసలు నమ్మకం లేదు ఈ చదువులు చదివేందుకు రా చదవక ఎందుకు ఈ ఇంట్లోళ్ళకు అని
ఫీజులు వే
ఫీజులు హ్మ్ ఫీజులు పెట్టి లచ్చలు లచ్చలు ఫీజులు పెట్టి సదివిపించినా కూడా ఇప్పుడు ఖాళీగా తి తిరిగేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఉద్యోగం రాక వ్యవసాయం చేసుకో
ధర్నాలు చేస్తళ్ళు గవర్నమెంట్ సరిగా పోస్ట్లు వేయడం లేదండి ఆత్మహత్యలు చేసుకుంటళ్ళు నడి రోడ్ పె
అవును మరి అంతే కదా ఇవాళ్ళ చదువుకున్న దానికి లాభం ఏమున్నది తల్లిదండ్రులు చదివిపిచ్చి ఖాళీగా తిరుగుతంటే తల్లిదండ్రలకు బాధ వాళ్ళ ముఖం వీళ్ళు చూసు వీళ్ళ ముఖం వాళ్ళు చూసుడు బాధపడు కొంతమంది మనస్తాపానికి నా గుర్తింపు లేదని మనస్తాపానికి గురి అయి కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు
ఏదో ఇంట్ల పరిస్థితి తట్టుకోలేక కూడా చదివిన చదువు ఒకటిైతే జాబు ఒకటి సంబంధం లేకు కాకుండా చేసేటోళ్ళు కూడా కొంత ఎంతో మంది ఉన్నారు కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని
ఆ కుటుంబాన్ని పోషించడానికి కూడా చదివింది ఒకటైతే కొంతమంది ఎంబిఏ ఎంబిఏ చేసి వాళ్ళు కూడా వాళ్ళ జాబులు దొరకక ఉట్టిగా ఇంటి దగ్గర వ్యవసాయం పనుకి కూడా పోతారు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి
పీజీలు కంప్లీట్ అయ్యి కూడా అసలు వాళ్ళకా ఫీల్డ్ అే పరిచయం లేకుండా ఫర్టిలైజర్ ఫీల్డ్ కూడా పోయినళ్ళు ఉన్నారు
ఆ అవును
పోయి అందులో నేర్చుకొని చదివిన చదువు ఒకటి మనం చేసే జాబ్ ఒకటి అని ఫీల్ అవ్వకుండా ఏదో ఇంట్లా ఇంత పరిస్థితులను అర్థం చేసుకొని పోయి జీవితం కూడా
ఈ పోస్ట్ లో కూడా అసలు ఎంత మంది అంటే అంటే పోటీ వడతారు మొత్తం పోటీ ప్రపంచం అయిపోయింది
ఉ
ప్రతి దానికి చాలా అంటే చాలా వరకు ప్రజలు నిరుద్యోగులు ఉన్నారు
ఇంటిక ఒక నిరుద్యోగుడు అయినా ఉంటాడు గవర్నమెంట్ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తానన్నది అది
ఇ ఉన్నోళ్ళ ఇంట్లోనేమో ముగ్గురికి నలుగురికి ఆ లంచాలు తీసుకొని ఆ లేనోళ్ళకి ఏమో మో ఏం లేదు
హ చదివి దేన్ రాత్రి పగలు ైట్లు విట్కొ చదివి కష్ట వాడి కాంపిటేటివ్ ఎగ్జామ్ లకు ఎక్కడ సెంటర్ పడ్డదంట అక్కడియి కష్టపడి రాసిన వాళ్ళకి ఏదీ లేదు
ఏ ఫలితం లేకుండా పోతుంది అసలు డిగ్రీ అంటేనే చయకదు చెత్తాలు
అసలు దానికి వాల్యూవే లేదు ఆ సబ్జెక్ట్లు పోయినా కానీ ఏ సబ్జెక్ట్ డిగ్రీే కదా పోయిన కదా అని అనుకుంటాం ఇంట రోజు కొంతమంది టెన్త్ అయిపోంగనే ఆ సిస్టమ్లు నేర్చుకుంటారు సరే అవున్ ఏదన్నా బిజినెస్ అయినా పెట్టుకోవచ్చాను
ఆ
ఇప్పుడు చాలా మంది చదువును కొంచెం ఏ ఎంత చదివినా జాబులు వత్తలేవు అని ఓన్ గా బిజినెస్ పెట్టుకుంటారు వ్యవసాయం చేసుకుంటారుు ద
మరి ఇప్పుడు అట్లనే జాబులు ఇది లే ఇవ్వు కదా ఇప్పుడు ఎంత చదివిన కూడా జాబులు రాకుకుంటున్నారు కాబట్టి కొంతమంది ఇక టెన్త్ ఇ అయిపోవగానే వాళ్ళు ఇట్లనైనా కొంచెం బాగుపడతామని అట్లా చేసుకుంటారు చదివిన వాళ్ళు ఇప్పుడు ఏం చెస్తాలు ఉత్తర్నే ఖాళీగా ఉంట పట్టాలి కదా వాళ్ళు ఎంత బాధ పడతారు
ఎగ్జామ్ రాసుడు వచ్చుడు ఖాళీగా ఉండడం
ఆ ఒక్క దానికి ఎన్ ఎంత మంది పోటీ ఉన్నారు ఇప్పుడు ఒక్క పోస్ట్ కు ఆ
ఉమ్
గ కండక్టర్ జాబ్ కు
బస్ డ్రైవర్లు
డైవర్
మొన్న ఆర్మీ వీ ఆర్మీ వా ఆయన మురళీనాయక్ జానీ పోతే సడన్ గా ఒక వందల పోస్టులు ఏషిండు అంటే అక్కడ అక్కడ యుద్ధం చేషే వాళ్ళు లేరు కావట్టి అవసరానికి అర్జెంట్గా ఏశిల్లు
ఏషీనా కానీ అందరూ అదే అట్లనే ఉండారు కదా ఇం ఇంకా వేరే వేరే పోస్ట్ల కోసం ఇప్పుడు అందరు ఒకటే చదవరు కదా
ఇప్పుడు ఏదో కాంప్రమైజ్ అయ్యి ఆ ఫీల్డ్ కు పోయిన ఓళ్ళు కూడా ఉన్నారు.
ఆ లేన్ ఏ ఆ కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా
కాంప్రమైజ్ అయ్యి ఇష్టం లేకుండా ఒత్తిడితోని చేషే జాబులలో ఎంతో మంది ఉన్నారు సాఫ్ట్ వేర్ ఏ గాని డే అండ్ నైట్ నైట్ షిఫ్ట్ లని ఎంతో మంది కేవలం ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ సిచ్యువేషన్స్
ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కోసమే కష్టపడి ఎషేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళక్ ఇష్టం లేకపోయినా కూడా ఆ ఫ్యామిలీయే ఇట్లా ముందుకు సాగా కాంప్రమైజ్ అయటోళ్ళు ఉన్నారు. డే అండ్ నైట్ కష్టపడి ఎష్టోళ్ళు ఉన్నారు ఇష్ ఇష్టం లేకపోయినా కూడా ఇంకా ప్రైవేటు వవ్ ప్రైవేట్ వాళ్ళ దాంట్లోనో అయితే ఇగ అసలు ఎట్లా అంటే చీప్ గా చూడడం డిగ్రీ చేసిన వాళ్ళని అలా అక్కడ జాబ్ చేసే వాళ్ళని అట్లా హేలనగా మాట్లాడడం అట్లా ఎత్తంటే కూడా కాంప్రమైజ్ అయి చేష్ చలో ఎంతో మంది ఉన్నారు.
అంట అవును
ఏ
శాలరీ తక్కువ ఇచ్చినా గాని ఈ శాలరీ అయినా చాలు ఇంట్లోకి పడుతది.
ఆ అట్లా కూడా ఉన్నారు ఊమ్ అట్లా కూడా తృప్తి బడే వాళ్ళు ఉన్నారు. ఇంత ఈ రోజుకి ఇంత వచ్చినా జాలు
హ్మ్
అనే అనుకునేటోళ్ళు గుడా ఉన్నారు. ఈ చదువులు స ఫీజులు మాత్రం ఎంట్లక్ ఫీజులు తీసుకుంటారు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇన్ని ఫీజులు కట్టి చదివిపిచ్చి భూములు కబుకుని
ఉమ్ అది కొ కొంతమంది మేము ఇంత చదువుకున్నాం గీ పనిగి పోతామా
సాలు సాలటియ అసలు క్యాను బయట వెట్టి రార్రి కాలి ఉన్నాయి. ఇగో
హలో
సరే ఇవ్వు
హలో
ఏడు వైలు